సారీ అండి కాల్ కట్ అయింది
ఆ పర్లేదు ఆటోగ్రఫీ కావాలండి వందనతో
వదులేండి మేం కలవాలంటే మళ్ళీ ఇబ్బంది
ఆ ఓకే అలా ట్రైన్ జర్ని ఫ్రెండ్ ట్రిప్ కింద మారింది బాగుంటది అల
అవునండి వరంగల్ వందన
సుష్మిత వాళ్ళు ఇంకా ఉన్నారు
ఆ సుష్మిత, ప్రణయ్ అనుకుంటాండి తన పేరు మేబి
ఊ రెడ్డి
ఆ ఎస్ వా వాడిల్ సిరీస్ ఉంటాయివి బాగుండేవి అండి ఓకేనండి టేక్ కేర్ జాగ్రత్త వందనా నెంబర్ పెట్టండి నాకు కొంచం
ఆ ఓకే అండి అడిగి పెడదని పెట్టమంటే
ఒకే అండి బాయ్
బయ్ నైస్ టూ మీట్ యూ
నైస్ టు మీట్ యూ సేమ్ టు యూ
బాయ్
గుడ్ నైట్